హు చెప్పండి అక్క బాగున్నార
బన్నాంక బాన్నర
ఉ బాగున్నాం అక్క ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు
కాలిగ కూర్చునాను
కూర్చున్నారక్క తిన్నారా
ఉ తిన్నా అయిపోయింది
అయిపోయింద తినేది అయిపోయిందా
ఆ
మీ పిల్లలు స్కూల్ పోయినార అక్క
ఆ పోయినరూ
ఉ
ఉ మ ఇంటికాడ ఏం చెట్లు నాట్లేద
లేదక్క ఇక్కడ రెంట్ చెట్లు లేవు
హమ్
ఇట్లు ఏం లేవు
మ్మ్
మీ ఇంటి కూడా చెట్లు ఉన్నాయా అక్క
మా ఇంటికాడ లేవుక్క ఇప్పుడు ఉండే ఇంటికాడ అయితే నాటలా
నాటాల
ఇంతకు ముందు ఇంటికాడ అయితే ఉన్నాయి
ఓహో
ఏమేమి చెట్లు ఉన్నాయ అక్క
అక్కన్నా సినీ చెట్టు జామ సెట్టు ఆ ని నిమ్ సెట్టు ఉసిరి సెట్టు నేరేడ చెెట్టు
ఆ
ఆ కరేపాకు మందారం
ఆ
మల్లె చెట్టు జాజ్ చెట్టు
ఇవన్నీవుండాయి
మ్మ్
బలం గూడా ఉంది
మ్మ్
మ్మ్ ఈత చెట్టు
ఆ ఈత చెట్టుగా ఉందక్క
మ్మ్
ఉంది గుమ్మడి సెట్ ఉంది బూడ్ది గుమ్మడ
బూడ్దిగుమ్మడి చెట్టా
మ్మ్
ఉ ఉడండి
ఇంగా అక్కడ ఉండింటే ఇంగా వేచుండలే కళింగరకాయలు కాసినాయి
కలంగరకాయలు ఇప్పుడే నాక్క వచ్చేది కలంగరకాయలు
ఉహమ్ అవి తిని మనము బేసింటే
దానకాయా వానలకు మోలుచున్నాయి
మోల్చి కాసినాయి మా అక్కడ కొండలో ఉంటి మా అప్పుడు అంతా అన్న కొసమే ఇడ్స్నయ్
హుమ్మ్
ఏంచేసిన్నాటం
ఏం లేదక్క ఖాళీగానే ఉన్నా
పనైందా
ఉ అయిందక్క
ఏం చేస్తున్నారు ఇంట్లలో
పిల్లలు పాప స్కూల్ కు పోయింది
ఆ అన్న
పనికి వెళ్ళరక్క
ఉహ్ హ్
మీకు ఊరగాయ చేసేకి వస్తుందా
రాదక్క
ఏ ఊరగాయా రాదా మామిడికాయ ఊరగాయ ఉసిరి
ఆహా నిమ్మకాయ్ పెడతా అంటె నిమ కాదె నా చేత చెడిపోతుంది. పెడితే
అవునా ఎట్ల పెట్టేది నిమ్మకాయ
నిమ్మకాయ పచ్చి నిమ్మకాయనా పెట్టొచ్చు ఉడకబెట్ట అయినా పెట్టొచ్చు
హ్ ఎట్లాది పెట్టేది
హ్
ఎట్లక్క అది పెట్టేది
పచ్చిడి కోసి ఉప్పులో
హ్
ఉప్పు కలిపి పెట్టారు. పసుపు ఉప్పు
హ్ హ్
ఇదైతే కోయకోకుండా ఉడకబెట్టి నీళ్ళన్ని వార మొపి కాయ సుంచి రెండో పుల్లగాని నాలుగో పుల్ల గాని నానబెట్టి ఉడకబెట్టినది ఉప్పేసి కలుపుతారు
లేండి
ఊ
బాగుంటుంద
ఆ ఏమంటే ఉడకబెట్టిన ఏదైతే బెర్గిన ఉడుకు తది పచ్చిదియితే లేట్ అయితాది
ఉ లెండి
ఉ మళ్ళా అది ఊరినాక కారంపొడి వేసుకోవచ్చు
ఆ కారం పొడి వేసుకొని కలుపుకోవాల అప్పుడు
ఆ పెట్టుకుంటే తర్వాత పెట్టచ్చు నూనె లేదంటే ఉత్త కారం పొడి
ఆ ఉందండి
హ్ మీకు వచ్చా ఆదా
మాకు రాదు ఆక్క మాతోని రాదు మామిడికాయ ఊరగాయ అయితే కొంచెం ఐడియా ఉంది.
ఆహా మామిడికాయల అంతలే ఆ కడిగి
నీట్గా కడిగి తడిబట్టలే అంతా తుడిచేసి
మ్మ్
మ్మ్ ఆవాల పొడి మెంతుల పొడి చేసుకొని కారం పొడి పసుపు అంతా తీసుకొచ్చుకొని అంత
కారం పొడి ఫస్ట్ కాదుకదా ఊర్నాకనే కదా కారం పొడిసేది
లేదక్క ఇప్పుడే ఏస్తారు ఫస్ట్ ఏస్తారు ఇక్కడ
ఫస్టే ఏచ్చారా
ఆ ఫస్ట్ ఏస్తారు అంత దాతో పాటే ఏసేస్తారు
హుమ్మ్
దాంతో పాటు ఏసి వే వే ఇది నూనె కాగిబెట్టి టి సల్లగా అయిన తర్వాత కలుపుతారు
ఆ అదే
హామ్ కలిపి ఒక బాక్స్కికి కలిపి ఒక బాక్స్ వేసి పెడతారు ఒక పదైదు రోజులు ఇరవై ఇరవై రోజులు చూస్తే సరిపోతాది
మ్మ్ ఆహ
మ్మ్
హుమ్ హుమ్ నాకు సేత కాదు నేను వేరే వాళ్ళతో పెట్టించా కావాలంటే మా ఇంట్లో పెద్దగా ఊరగాయ తినము అయినా మా మావకి కావాలా మందులో నందుకొని ఇ
హమ్
ఆమ్
కలుపుకొని తింటారు
ఆ మందులో నంచుకొని తింటాడు
అవునడి ఇంగ్లీష్ లలో
ఆ
మ్
అమెరికాక
ఉందండి
మ్
ఇంకేమక్క చెప్పాలి
చెప్పాలి అక్క మీకే మున్నాయి బరుగొడ్లు కోళ్ళు
బరగోడ్లు ఏమి లేవు అక్క జివాలు జీగాలు ఉన్నాయి ఊర్లో ఉన్నాయి మా మా వాళ్లు మా మామ మా అత్త ఉంటారు ఊర్లో
అదాలా
మ్మ్ ఆడవాళ్ళే చూసుకుంటారు
ఆహా హమ్
చేనుంది
మ్
వాళ్ళే చూసుకుంటారు
ఆహా
మీరూ ఎంత మంది అక్కా
ఆ ఎవరు అక్కా అన్న మా ఆయన వాళ్ళ
ఆ
ఇద్దరూ అక్కా అన్నదమ్ములు
చిన్నోళ్ల పెద్దోళ్ల మీరు
మేం పెద్దోళ్ళక్క
మీరే పెద్దోళ్ళ
మ్ మేమే మీ పెద్దోళ్ళు మా మరది చిన్నోడు వాళ్ళకి నలుగురు పిల్లలు
మా
నలుగురు మోగ పిల్లలే
మా
నలుగురు మోగ పిల్లలే ఫస్ట్ మోగ పిల్లోడు పుట్టినాడు తర్వాత ఇద్దరు ట్విన్స్ మోగ పిల్లలే పుట్టినారు మళ్ళా
ఆహా
తర్వాత మళ్ళా ఆడపిల్ల కావాలని పెట్టుకుంది మళ్ళా మోగపిల్లోడే పుట్టినాడు
మూడు కాన్పులు మోగ పిల్లగ్
మూడు కాల్పులకి నలుగురు పిల్లలు మ్ ఆపరేషన్ చేపించ్ కుంది ఇంకా ఆడపిల్లలు పుట్టలేరు అనేసి
అవునులే
మ్
ఆ
మా అత్తకి మోగ పిల్లలు లేరు మా మర్దికి మోగ పిల్లలు లేరు నాకే ఆడపిల్లలు మ్ హు మా అత్తకి ఆడపిల్లలు లేరు నాకు ఆడపి పిల్లలు లేరు మా మర్దికి ఆడపిల్లలు లేరు
అవున్లేండి
నాకొక్కరే ఆడ పిల్లలు ఉండేది ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారూ
ఆ కొడుకుల్నే
కొడుకు కొడుకున్నాడక్క
అదే ముగ్గురు కదా
ముగ్గురున్నారు మ్ ఓ కొడుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు
మ్ హు ముగ్గురికి కల్సి ఇద్దరు
మ్ ముగ్గురు కలిసి ఇద్దరు
మ్ ఆ
బాబు స్కూల్ కు పోయినాడ అక్కా మీ బాబు
ఆహా నాకిద్దరు పాప లె అక్క
అవును ఇద్దరు పాపలే అన్నారు కదా
మ్
మ్ ఓకే
ఇద్దరు పాపలా ఆప్రిషన్ అయిపోఇంది
అయిపోయింది మూ పిల్లలు కావాలని లేరా
లేదు రెండు సిజరిన్లే కాబట్టి
అవున్లేండి
ఇంగ అందులో గర్భచిత్తి కొంచెం చిన్నదా నాకు
అవునా
ఆ దాని ఆ ప్రాబ్లం ఉందనేసి ఆపరేషన్ చేయిచ్చారు
అవునులేండి అ ఉన్లేండి
ఇంకాక్క
చెప్పాలక్క మీరే చెప్పాలి ఇ
వర్షం పల్లేదా అక్క
ఇక్కడ వర్షాలే లేవు అక్క గాలి ఫుల్లు గాలే గాలి ఎక్కువ ఉంది ఇక్కడ
అవునా ఆ గాలి మాకు పెడుతంది మ
వర్షాల్లేవు మ్మ్ మోడం ఉంది కానీ ఇగా వర్షాలే లేవు
ఆహా
హ్మ్ గాలి ఫుల్లుగా వస్ యా లేదక్క నిన్న బడ్లేదు మొన్న బడ్లేదు వారం
మ్మ్ మ్మ్ హ్మ్ ఉమ్
గాలి ఎక్కువ పట్టుకుంది గాలి ఉండడం వల్ల ఇంకా అవి బా గాలి ఉంటే వాన రాదక్క
ఆ ఉ అహా మాకు పడింది నిన్న సాయంకాలం మధ్యాహ్నం రెండు తర్వాత
వచ్చిందా వానా
ఆ కొంచెం రెండు మూడు అప్పుడు
హ్మ్
అక్కడ బాబడింది ఈ ఆర్లగడ్డ సైడు బాపడింది
ఆ ఉండాయండి
హ్మ్
సరే
ఉ
అంపీ